ఆ ఏం చేస్తున్నారు
ఆ ఏం లేదు కాలి మీరేం చేస్తున్నారు
మీము కూడా ఇగా పప్పు కర్రీ వండుదామని అని చూస్తాను
అవునా శివరాత్రికి ఈయర్ ఏం చేసిర్రు
ఈయరా మేము ఇయరు ఉపవాసం ఉందామని అనుకున్నాం ని మ సోమవారం రోజు వస్తేనే కొత్తగా సోమవారం రోజు అయితేనే పడాలంటే వదిలేసినాం ఇ ఈసారి సండే వచ్చింది కదా వినబడతలేదా హలో హలో హలో హలో మాట్లాడతలేవంది హలో